ఆ బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
గా వినబడతాదండి కొంచెం
ఇప్పుడు
ఆ ఇప్పుడు బాగ వినపడతాంది
ఆ ఏం చేస్తున్నారు
మ్మ్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి మ్మ్ ఇంకేంటండి సంగతులు వర్షం పడతుందా మీ దగ్గర
అవునండి కూల్గా ఉంది కొంచెం వర్షం వస్తుంది మరి పెద్దగా రా ఇడ లైటేగా వస్తుంది
ఓకే మాకి అంతేనండి కొంచెం కూల్ క్లైమేట్ మంచిగా ఉంది అ మ్మ్ ఏంటండి ఈ వేదర్ కి ఏం తింటా ఏం తింటే మంచిగా అనిపిస్తాది కూల్ కూల్ గానా హాట్ హాట్ గాన
కూల్ కూలే ఏ బాగుంటదండి కూల్ కూల్ ఏ బాగుంటదండి కూల్ లో కూల్ లో
అది నిజమే అండి వర్షం పడేటప్పుడు మేము స్కూల్ డైస్ అయితే
హ
ఉంటుంది అనుకోండి పోయ మేము సార్స్ కూడా మాతో పాటు గ్యాంగ్ పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినే వాళ్ళం అండి
అబ్బా
మ్మ్ మీరు ఎప్పుడు చేయలేదా అండి అట్లా
లేదండి సార్ వాళ్ళ సార్ వాళ్ళుతో చేయలేదు ఇలా
మ్మ్ మాకి ఇస్ మాకి హిందీస్ వాడండి మ్మ్ సారు మ్మ్ వర్షం పడతా ఉంటే ఇప్పుడు ఏం తినల్లరా అంటే సరే ఐస్ క్రీమ్ సార్ అంటే అందరం ఐస్ క్రీమ్ తెచ్చి తినేవాళ్ళం అండి వర్షం లో మళ్ళా ఐస్ క్రీమ్ అండి మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ జలుబు చేసేది
ఇంకా కావల్ల ఇంకా వింటర్ లో కాని సీజన్ లో ఇంకా
హ్మ్ చల్ల చల్లగా ఉంటే మళ్ళీ ఐస్ క్రీమ్ అండి
ఆ
అది మళ్ళీ వర్షానికి తడుచుకుంట ఎళ్ళి తీసుకొచ్చేవాళ్ళంమండి ఐస్ ఐస్ క్రిమ్ ఉనా
నాకు అలా ఏం కదా అండి అంటే ఈ సార్ వాళ్ళతో సారు వాళ్ళతో చేసినాం అంటే అల్లరి
ఓకే ఉహు
ఇలాంటివి ఉన్నాయి
హు మేమైతే చిన్నప్పుడు సార్ వాళ్లతో ఉంటే ఒకసారి ఉండేవాడు సైన్స్ సార్ అని పాపం పాపం ఫ్రెండ్స్ ఒక రోజు ఏం చేశారంటే సార్ కూర్చో అంటే చాలా ఫ్రెండ్లీ అనమాట సార్ సార్ కూర్చునేటప్పుడు చైర్ వెనక్కిలాగిన్నారు పాపం సార్ పిచ్చే తాగ జింది వాక నకి పాపి కానీసారు ఏంమనలే
స్తున్నారు కదా అండి ఫ్రెండ్లీ అనేసి
ఉమ్ చాలా ఫ్రెండ్గా ఉంటాడండి పాపం సార్ ఉ అలాగే మా ప్రిన్సిపల్ కూడా అండి
ఇంకా
ఫ్రెండ్లీగా ఉంటాడు
అ
హ్మ్
మీ ప్రిన్సిపల్ తో మెమోరీస్ లేవా అండి ఇలా
ఉమ్
మీ ప్రిన్సిపల్ తో మెమోరీస్ లేవా ఇలా అంటున్నా
అట్లా మెమోరీస్ ఏమి ఉండవండి బట్ సార్ సార్ మంచిగా ట్రీట్ చేశాడనమాట ఆ స్టూడెంట్స్ నీ ఉమ్ అంటే సార్తో కూడా ఫన్ చేసిాంది సార్తో గేమ్స్ ఆడతాంటే మీ గ్రౌండ్ లో సార్ మాతో పాటు గేమ్స్ ఆడతా ఉండేవాడు ప్లే చేస్తా ఉండే అవును అే అంత తప్ప ఇట్లా అంతా చేసేవాళ్ళం అదే కానీ ప్లే చేస్తా ఉంటే సార్ తో ఇంక అంతకన్నాప్పుే పెద్దవాళ్ళయితే ఏం చేయలేం కదండి ప్రిన్సిపల్ అంటే
ఇంకేముందయితే మీకు వర్షం వస్తుందా
ఉమ్ ఆ
ఎంతసేపు అయిందండి వర్షం పడి ఎంతసేపు నుంచి పడుతుంది వర్షం అంటున్నా
ఆ పడుతుందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి కంటిన్యూగా ఉమ్ స్కూల్ డేస్ బాగుంటాయి కదాండి
ఆ అవునండి స్కూల్ డేస్ బాగుంటాయి
ఉమ్ ఇంకేంటండి
ఉ చెప్పాలండి మీరే
ఇంకా ఏం లేదండి మీరే చెప్పాల
కామన్ ఏమున్నాదండి కామన్
ఉమ్
ఏముందండి ఇంకా రొటీన్ నార్మల్ ఏ అప్పుడు పనస కాయలకి వెళ్ళాము కదండీ కదా అండి తిన్నారా
ఆ అయిపోయిందండి
ఇక ఎట్లా అండి మీరు బయట ఫ్రూట్స్ తెచ్చుకుంటారా లేక ఫూట్ తెచ్చుకొని మీరే ఇంట్లో కట్ చేస్తారా అండి
ఆ ఫూడ్స్ తెచ్చుకొని ఇంట్లోనే కట్ చేసి తింటామండి ఫ్యామిలీ అంతా తిన చ్చు కదా అండి ఉ ఆ ఇప్పుడుది మ్యాంగో సీజన్ కంప్లీట్ అయ్యే కూ వస్తుంది ఇప్పుడు ఇంకా ఇది కాదండి మనకి పనస సీజన్ జాగ్ ఫ్రూట్ ఉ ఇంకా ఇంక ఇది స్టార్ట్ అవుతుందండి మ్యాంగో సీజన్ ఎండింగ్ వస్తే ఇది స్టార్ట్ అవుతుంది ఇక ఉమ్ అదేమి వింతనో అండి సమ్మర్ లో మళ్ళీ మామిడి వేడి రెండు ఒకేసారి వస్తాయి కదండి
అవునండి కానీ అలా అని ఆగలేం కదా తినకుండా
అట్లానే కాదు సమ్మర్లో మళ్ళీ ఇవి కూడా ఉంటాయి వాటర్ మిలన్ అన్ని బట్ కానీ మ్యాంగో ఎక్కువ మ్యాంగో ఈస్ ఏ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ కదండి
అవునవును అ
ఇంకేంటండి మీరండి మీరు ఎట్లా అండి చేస్తారు
మేము రోజు తెచ్చుకుంటమండి పనసకాయ అది మేమే కట్ చేసి అంటే ఇట్లా పీసెస్ తెచ్చుకోము ఎందుకంటే తృప్తిగా ఉండదనమాట తిన్నామాని చో పె అ పండు తెచ్చేస్తాం ఇంట్లోనే ఇంకా చేతులకి ఆయిల్ పూసుకుని కానీఫ్ తో ఆయిల్ పూసి పెద్ద ఇంకా యుద్ధం చేయడమే దానితో
అది నిజమేనండి అదంతగా ఆ ఆ అంత షాప్ ఉప్పుగా ఉంటది కదా పైన పోట అంతా లోపల అంతా గమ్ గమ్ ఉంటుంది అది ఫ్రూట్ అంతా బయట బండి నమీద కోసేటప్పుడు చూస్తాము
ఆ చాలా పని ఎక్కువ ఉంటుంది
ఓకే మీరు ఆయిల్ పెడతారా దానికి అది
ఉహు అవును కొబ్బరి నూనె పూసుకుంటాం అండి అది బంక బంక ఉండి పాలు అన్ని వస్తాదీ కదా చేతికి అంతా అంటకుపోతుంది అన్నమాట సో అప్పుడు ఆ అప్పుడు అట్లా పూసుకోవడం
ఉమ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరే
ఉమ్ ఇంకేం లేవండి
ఉ అక్కా భోజనమయిందా? తిన్నా అండి.
ఆ తిన్నా అండి
ఏం చేశారు ఈరోజు?
ఏం లేదండి నార్మలే.
ఇప్పుడు వర్షం పడుతుంది మళ్ళీ ఐస్ క్రీమ్ తినొస్తే బాగుంటుందాండి. లేదండి ఇంకా చేయాలి, తినాలి.
హలో!
తినాలి అండి
ఓకే. మ్ ఇంకేంటండి, చెప్పాలండి.
ఏంటో చెప్పాలండి మీరే
ఇంకా వర్షం పడితే అన్ని మంచిగా లవర్స్కీ ఇప్పుడు బయటకి వెళ్ళాలి అనిపిస్తాది. ఇట్లా ఉంటే మంచిగా వెదరు కానీ
వచ్చిన సరే
హ్మ్
బాగా వేడిగా ఉందండి. మా సైడ్ అయితే డే అంతా ఎండ ఫుల్ వేడి.
అది అంతే కదండి వర్షం వచ్చే ముందు మనకి ఊక్క ఎక్కువ పోస్తాది.
మ్
మ్ ఎందుకంటే ప్చ్ ఉండే వేడి అంతా బయటకు వచ్చే స్తాది మళ్ళీ తర్వాత చల్ల మ్
ఇంకేంటండి
మ్
ఫినిష్ అయిపోయిందా అండి వర్క్.
ఇంకా లేదండి ఇంకా అవ్వలేదు ఇంకా ఒక్కట్టు వార్చేయాలి.
ఓకే
ఇంకా ఈ సీతండి ఫ్రూట్స్ ఏమి ఉంటాయి అండి బాగా జాక్ ఫ్రుట్ ఉంటాది ఇంకా
జాక్ఫ్రూట్, వాటర్ మిలన్
ఇప్పుడు వాటర్మీలన్న్ ఉండదు కదా అండి
అంటే ఈ వింటరా అండి ఏ వింటర్లో ఇప్ ఇప్పుడు నేరేడు పళ్ళు వస్తాయండి తర్వాత ఈత పళ్ళు వస్తాయి. ఈత ఈత కాయలు, నేరేడు పళ్ళు, బంకీర కాయలు. ఇవి వస్తాయిండి. మనం ఇప్పుడు నేరేడు పళ్ళు మంచిగా తినడం వల్ల అది బ్లూ కదండి గ్రీన్ పర్ప్పల్ బ్లూలో వస్తాది బ్రెయిన్కి మంచిదంటండి అండి
ఓకే అది తిన్నా నునా ఆహా! అది యూస్ తెలిదు తిన్నా. బట్ ఇంకోటి ఫ్రూట్ ఏమో చెప్పారు మీరు. ఈతపళ్ళు అది ఎప్పుడు తినలేదు చూడలేదండి నేనైతే
ఓకే ఈత పళ్ళు కూడా ఈతకాయలు కూడా వస్తాయండి ఇప్పుడు సేమ్ నేరేడు పళ్ళు మాదిరే ఉంటా అది ఇంకొంచెం చిన్న సైజ్ ఉంటదండి
ఓకే అది కూడా సేమ్ కలర్లా ఉంటదా అండి
బ్లాక్లో ఉంటదండి అది
ఓకే
ఇంకా తర్వాత ఇంకా వన్ మంత్ అట్లా టూ మంత్స్ వెళ్ళింది అనుకోండి సీతాఫల్ వస్తదండి బెస్ట్ అట్లా సీజన్
ఆహ
కస్టర్డ్ ఆపిల్ అంటాం కదండి
ఆహా
ఉమ్ అంతేండి సీజన్ వారు ఫ్రీగా వస్తనే ఉంటాయి ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇంకా రేగి పళ్లు వస్ తై ఇప్పుడు అవి మాల్గా సమ్మర్లో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇంకా వింటర్లో అట్లానే రన్ అయితాయిన్మాట
హ్మ్
ఉమ్ ఇంకేంటండి
చెప్పాలా అండి
ఇంక ఏం లేదండి మీరే చెప్పాలండి
సరే అండి మరి
ఆ ఆ సరే అండి
ఆ ఓకే అండి బాయ్
హ